ఏం చేస్తున్నావ్
నేనా టమాటకాయలు కొస్తూ ఉన్నా
అవునా ఏం చేసేకి
ఏం అమ్మ కలర్ రైస్ చేస్తా అంటే ఉ
ఇంకేంటి విశేషాలు
ఆ
ఇంకేంటి విశేషాలు
అలాగ మీరే మీరే కాలేజ్ దగ్గర ఉన్నారు మీ మీ హాస్టల్ లో ఉన్నారు మీరే చె అలాగా
రేప్ మేమైతే కాలేజీకి ఏం పోలేదు ఊకే పీజీ లోనే రోజు అంతా గడిచి పోతాంది ఓకే చదివే కానీ వచ్చినాము పీజికి
వన్ మంత్ లో ఎగ్జామ్ లు వస్తాయో ఏమో
అవును హు హ్ అదే భయం అయితాంది రోజు రోజుకి
ఇప్పుడు ఏం చేస్తలేదా
హలో
ఆ ఆ చెప్పు చెప్పు
ఎంటో చాలా సౌండ్స్ వస్తన్నాయే
ఇంత సౌండ్ కూడా వసా
ఏమైంది
హలో
హలో
ఉమ్ చెప్పండి ఇప్పుడు వినిపిస్తోంది
మూవీస్ ఏం అన్న చూసావా నువ్వు రిసెంట్గా
ఉమ్ మూవిసా చూస్తి ఏందేందో వచ్చినాయి అదే మన బ్లాస్ట్ అంట అది చూస్తీ బాగుండే
భ్యాస్టా మూవీ ఆ అవునా చుడాలి నేను అయితే ఇం నేను పెద్ది చూసాను.
పెద్దినా ఆ ఆహ బాగుండిందా
ఆ బాగుంది స్పోర్ట్స్ గురించి
మ్మ్ ఏం కాదు ఇంక మూవీస్ ఏం చూల్లే ఇంక డ్రామాలే నేను చూసేది
ఆఅ
ఉం హూ అద్ డ్రామాల ఏమో చూసింటి లిటర్ అం ప్రిన్సెస్ అని బాగుండేయి థర్టీ సిక్స్ ఎపిసోడ్స్
అవునా అవి కంప్లీట్ చేసేసావా
ఎప్పుడో చేసిన
మ్ మ్మ హా హ్ హ్ మరి అంత పిచ్చి ఉండకుడదు ఆహా అహా ఆ ఆ ఎందో ఇంస్టాగ్రామ్ రీల్స్ ఉంటయి ఏందో రీలు ఉండిద్ది చూడు కేడ్రమా సోవ ఏ డ్రామాస్ లో ఆ సీఎం లాగా వచ్చి పెళ్లి చేసుకో కోరు చదువుకో అనేసి
కరెక్టే కానీ ఏమో చెప్పలేము
చెప్ప
ఆ అమ్మ
ఎన్నో సుడి బావుందా నాకు అట్లాన్న పాత మూవీస్ చూడాలంటే ఇష్టమే ఉండదు కానీ చూస్తా
స్పోర్ట్స్ ఇష్టము ఉండదా నికి
ఆహ్ స్పోర్ట్స్ అని కాదు పాతగా తీస్తారు గదా అట్లుండదు ఇష్టం.
ఆ ఏం లేదులే అంతేం లేదు కానీ బానే ఉంది లాస్ట్ లో బాగ్ క్లైమాక్స్ బాగుంది
ఆహ ఇంకా
తను వాళ్ళ ఊరి కోసము ఉ ఎంత దూరం వరకు పోతాడో అంటే కొండ కొండ కింద ఉంటది వాళ్ళ ఊరు వాళ్ళ ఊరికి ఏ రవాణా సదుపాయాలు కూడా లేవన్నమాట ఎవరైనా ఎవరికైనా ఇప్పుడు గాయలు అ అయినా హాస్పిటల్స్ పోనీ కూడా లేదు అన్న ఏమైనా ఇంక అట్ల ఉండింది అట్లనే ఒకరి ఇ ఒకరు అ ఒకరు అట్ల చనిపోతారు దాని కోసం ఇంక ఆ తను ఇట్ల ఉండకూడుదు అనేసి ఎంత వరకు వెళ్తావో అంటే స్పోర్ట్స్ కోసము స్పోర్ట్స్ లో గెలిచి ఇ వాళ్ళ ఊరి వాళ్ళు లాస్ట్ లో వాళ్ళ ఊరి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాడు క్లాస్ లో తీరీపోతాయన్ని
హమ్
అత్త ఇంకా బావుంది మధ్య మధ్యలోంది
హమ్ అయితే చూస్తలయితే
ఆ మళ్ల రిసెంట్గా ఏదో ట్వంటి నైన్ మూవీ వచ్చిదంటగదా ఆ అద ఏమో మరి బాగుంది అంటున్నారును
ఆ హా ఎవరిది
నేను ఇంకా చూడలను
నేను అది ఆ బ్లాస్ట్ మూవీ చూసిన ఇంకోొటి ఏదో చూస్త గోదారి గట్టు పనే ఏమో చూస్త
ఆహా గోదరి గట్టుపైనా అది చూసి బాగుంది కదా అది
మ్మ్ బాగుంది
ఆ దాంట్లో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎంత బాగా చూపిస్తారు కదా
ఆ
పల్లెటూరి వై అ వైపు తెస్తుంది మూవీ
పించింది నాకు
హమ్ ఇంగా ఏం చేస్తున్నావు ఇప్పుడు అది టమాటా వచ్చేస్తున్నావు
అయిపోయింది ఇంగ తెల గడ్డ డోలుస్తాను
ఆఓహ ఇంకేంటి మరి విశేషాలు నేనా ఏం చేయలే ఊరికే ఉన్న స్నాక్స్ తిినకుంటంటా ఉన్నా
మీ రూమ్ లో ఎంత మంది వచ్చినారు
మా రూమ్ లోనా ఫస్ట్ నేను ఇంకో పాప మా తరఫున వచ్చినామా ఆ పాప వాళ్ళు అక్క వస్తాంద అంటే ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోయింది మళ్ళీ కోస్వామి అంటే మళ్ళీ నేనున్నా మాకంటే ముందు ట్రైనింగ్ కనీ ఒక పాప వచ్చింది మన్నా ఆవు పా ఉన్నింది నేను రాకున్న ముందు నుంచి ఉంది
ఉ
సో ఇంకా ఆపాప నేను ఇద్దరమే ఉన్నాం
ఇద్దరేనా రూమ్లో
ఆ ఇద్దరం మళ్ళీ నేనే వెళ్ళిపోతానా ఒక త్రీ ఫోర్ డేస్ ఉంది
ఆ మళ్ళ ఆపాప
ఆ పాప ఉంటది ఆ పా ఫోన్ చూసుకుంటా ఉంటది ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా ఒకటే ఆపా అంతే మాట్లాడదు ఫోన్ చేసుకుంటా కాలేజీకి వెళ్లి పోయి వచ్చినాంకే
ఇంగ్ పోతందా ఆపాప
ఆ ట్రెనింగ్కే మన కాలేజ్
ఉహు అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావా
ఆ నేను ఒకదాన్ని ఉన్నా మళ్ళీ ఇంకో పాప వచ్చింది హిన్ పక్క రూమ్ లో ఉంది ఆపాప అపాప కూడా నాతోపాటే ఉంటాది
ఉహు ఆపాప ఇంటికి పోదంట్న
ఏమో ఆపా ఒక ట్వంటీ సిక్స్త్ అట్లా పోతా అనింది
ఉహు
మళ్ళీ ఈరోజేమో వాళ్ళ అన్న పెళ్ళి ఉందంటే వెళ్ వెళ్ళాలి అంటాంది ఏ ఏమో మరి
ఉహు ఉన్నాగా సాము
ఆ నాకు అనిపించా మళ్ళీ అంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు అందరు ఇంటికి వెళ్ళిపోయినారు ఊకే ట్రైనింగ్ ట్రైనింగ్ మన కాలేజ్ ట్రైనింగ్ వచ్చినడు వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇట వచ్చినాకే అర్థమయ్యింది ఏం బాలేదు భోచిపోయినట్టుంది అనేసి
ఉనా ముక్క వాళ్ళు లేరా
ఎవరు
బాయ్స్
బాయ్సా వాళ్ళు కూడా ఇంటికి పోయినారు ఇంటికి పోయినిన్నారు నేను వచ్చినప్పుడు మళ్ళీ నిన్న అట్లా వచ్చి నారు వాళ్ళు
సరి
ఆ అదే అనుకున్నా నేను ఇంకా ఎట్లా వచ్చినాం కదా హూ
అంతేలే ఇంకేముందిలే
ఆ అది సెమీ కండక్టర్దిహ ఫుడ్ కోసమే నేను వెళ్ళిపోతాను నా ఇంటికి మళ్ళీ వెనక్కి
సెమీ కండక్టర్స్
అదే ఆన్లైన్ ఇంటర్న్షప్ వచ్చింది చూడు ఆ కాలే కాలేజ్లో చెప్పింది అదే సెలెక్ట్ అయ్యనా
ఓకే అప్పుడు సార్ చెప్పినడు చూడు
అవునువును
ఆ వెళ్ళేలేదైతే
ఏం లేదు అది ఆన్లైనే
ఆన్లైననా
అది కూడా ఏం తెల్వదు నేను ఏం వింటాలేదు ఎంతసేపు ఉంద అనుకుంటానా టూ నుంచి సిక్స్ థర్టీ వరకు
ఆమ్
అంతే ఎడుంటావ్ హాల్లో పెట్టేసింట అంతే నా పని నేను చూసుకుంటా
చేస్తా కానీ ఇప్పుడే ఈ ట్రైనింగ్ పెద్ద రాడ్ అయిపోతాంది
అవును ఏం చేయాలా ఏమో ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయినప్పు ఉంది మనకి కీ
మో చేసేస్తుంది నాకు మేడం వస్తారు క్లాస్ టీచర్ క్లాస్లు ఇస్తుంది
అవును ఎట్లా అయిపోతదినే అది కూడా
అది మీకు స్టైఫల్ ఇస్తారా సమీ కండక్టర్ దానికి
ఆహా లేదు జస్ట్ ఇప్పుడు అది టైఫన్ యాడ ఇరు సార్ ఏమన్నారంటే ఫస్ట్ లో ఆఫ్లైన్ ఉంటుంది అలాగొ కానీ అది ఆఫ్లైన్ ఏడ లేదనుకుంటా ఆన్లైనే ఆన్లైన్ ఇన్విటేషన్ వచ్చింది ఇప్పుడు ఆన్లైన్ లోనే జరుగుతానది టెన్ డేసే అది కూడా
ఊహ్మ్మ్ ఇంకేం లే ఎవరన్నా ఏమైనా అడిగితే అదుందా సు ప చచ్చివి ఏమీ
అది చూపించచ్చు ఓకే ఏం చెప్పారంటే ఏం చెప్పమంట నేని వింటాం అసలు
చెప్పని అవును అడగరు సర్టిఫికేట్ అడుగుతారు సర్టిఫికేట్ ఇస్తారు కదా
ఆ ఇస్తారు కానీ అది ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అంట అటెండ్ అవుతున్న రోజు క్లాస్ ఏ ఏం వినడం లేదంట
సరే సోనీ మల్లి చేస్తా
ఉ సరే బాయ్
ఏ